ఆ నమస్కారం నమస్కారం అండి బాగున్నారా అండి ఆ బాగున్నా మీరు బాగున్నారండి ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఖాళీగా నిన్నవడి
ఓకే చాగు తాగారా అండి సాయంత్ర టైం
ఆ తగినమంది ఇంతక ముందే
అవునా అండి ఇప్పుడు మనము ఆ తాగానండి ఇంతకు ముందే తాగానండి ఇప్పుడు మనము ఉగాది గురించి మ మాట్లాడుందామ
ఓకే అండి చెప్పండి
ఆ ఉగాది అంటే మనకు తెలుగు సంవత్సరం స్టార్టింగ్ అన్నట్టు
అవునండి మన అంటే ఇండియా వాళ్ళకి ఉగాది కొత్త సంవత్సరం కదా ఉ
అవునండి ఇండియా వాళ్ళకి అని కాదండి మన తెలుగు వాళ్ళం
ఆ తెలుగులో అదే ఓకే
తెలుగు రాష్ట్రాల వారికి మాత్రమే ఉగాది కొత్త సంవత్సరం అని ట్టండి ఆ రోజు ఏదైనా కార్యక్రమం చేద్దామను కున్నప్పు కూడాడ ఎవరిని అడగాల్సిన అవసరం ఉంటుదండి డైరెక్ట్ ఆ రోజు చేసుకోవచ్చు అండి
ఆహ
చేన్లు పొలాలు ఉన్న వాళ్ళు ఆ రోజు వాారుకోవడం చేసుకుంటారండి అలాగే ఎవరైనా ఇప్పుడు కొత్త అంటే ఇండ్లు కట్టు కోవాలనుకుంటే కూడా ఫస్ట్ ఏదైనా కానీ ఆ రోజు స్టార్ట్ చేసుకోవచ్ అండి
అవునా అండి మా దగ్గర కూడా ఆరుకుంటామండి ఆ రోజు ఉగాది రోజు ఏంటంటే మా దగ్గర ఆ పొద్దున్నే వెళ్ళి చేన్కి వెళ్ళసి ఆరుకుంటామండి ఏంటంటే ఆ రోజు జొన్న గటక వండుకుం టవండి దానికి జొన్న గట్క కాంబినేషన్ గా మేము తోటకూర అయినా లేకుంటే కారంలో నూనె వేసుకొని అయినా తీసుకెళ్తామండి
అవునా అండి ఉగాది రోజు అండి మేము కూడా పొద్దున్నే లేస్తామండి లేచి స్నాలు చేసి కొత్త బట్టలు వేసుకుంటాండి కొత్త బట్టలు వేసుకొని మేం కూడా సేమ్ జొన్న గట్క చేసుకొని దానికి ఏదైనా వెల్లి ప్రకారం కానివండి ఇట్లా పెరుగన్నం లేక్క కానివ్వండి తోటకూర కానివ్వండి ఇట్లా ఏదన్నా ఒకటి చేసి మేము అందరం మంచిగా రడై చేన్కి వెళ్తామండి చేన్కిెళ్ళి కొంచెం సాఫ్ చేసి అక్కడ మేము మళ్ళీ సాఫ్ చేసిన గొడ్డలీ ఉంటది కద ఏదైనా చిన్న చిన్న పూరుకలు ఎరగలిపితే ఆ గుడ్డల్ని నిల్చబెట్ పట్టించి దానికి బొట్లు పెట్టి అక్కడ మళ్ళీ మేము నైవేద్యం పెడతాంండి ఆకులొ కులో పెట్టేసి అందరం నైవేద్యం పెట్టి మేమ అందరం మళ్ళీ అక్కడ స కదా అప్ అక్కడే భోజనం చేస్తామండి అందరం కలిసి
అవునా మేము కూడా సేమ్ అలానే చేస్తామ అండి ఏంటంటే పంట పాత పంటని కొట్టేసి భూమిని సాఫ చేసినట్డు నెక్స్ట్ అంటే కొత్త త్త పంటకి భూమి రెడీ ఉన్నారు ఇ అన్న లాగా చేసుకుని భూమి పూజ చేసుకుంటామండి ఆ రోజు కంపల్సరి దానికి పాత పంట ఇప్పుడు కట్ చేస్తాం కదండి కొంచెం ఆ దాన్ని అం అంటే మంట పెట్టేస్తామండి కొంచెం
అవునండి మేము కూడా అలా సాఫ్ చేసినట్టు గా భూమి పూజ చేసేసి అక్కడ ఆ మంచి అందరం కూర్చొని మ తింటామండి తినేసి ఇంటికి వచ్చేసి ఆ రోజు ఇంటికాడ పూర్ణం గారెలు తర్వాత గారెలు పూరీలు అన్నీ చేసుకో వంట కలిపి వంట కలు చేేద్దామండి అవునా అండి మేము పూరిని కల్తామండి అయితే అలా అన్ని చేసుకుంటామ అండి మళ్ళీ తర్వాత
భక్షాలు ఎలా చేసుకుంటా అంటే అవునా ఏమేమి ఎస్ ఏం వేస్తారండి ఉగాది పచ్చడీలో
ఉగాది పచ్చడి కోసం అండి మొత్తం మేము అంటే వే వేప పువేస్తామండి చింతపండు బెల్లము కొబ్బరి వాలు వస్తామండి ఆ తర్వాత కారం వేస్ తమండి
అవునా మేం కారకిి బదులు మిరియాలు వేసుకుం టమండి ఎందుకంటే కారం అని ఆ కారం అనేది అంటే వేరే దేశం నుంచి వచ్చిన ఐటమట ఫస్తులు చేసేటప్పుడం రొండు మిరియాలు అంటే కాల కి బ కారం క బదులు మిరియాలు వాడే వాళ్ళట అండి మేము ఏంటంటే మిరియాల పొడి వాడుతమండి
మేము కూడా ఇప్పుడు అంటే లేటెస్ట్గా ఒక రెండు సంవత్సరాలు అవుతుందండి ఫస్ట్ కారమే యూజ్ చేసేట ఉన్నాం ఇప్పుడు ఇక మీరియల పొడి యూజ్ చేస్తామని
ఎందుకంటే గొంతు కూడా సాఫవుతుందండి మీరియాలు వాడితే
అవునండి తర్వాత లేత మామిడి మామిడి కాయ కోస్తామండి మంచిగా మామిడికాయ పీసెస్ లా కట్ చేసేసి చింతపండుని కూడా నాన పెట్టేస్తామండి దాని చింతపుల్ పు పులుపు కోసం
ఆ పులుపు వగరు చేదు కారం తీపి అన్నీ మన జీవితంలో సుఖాలు సంతోషాలు ఏ విధంగా వస్ తు పోతూ ఉంటాయో ఆ పచ్చడి కూడా సేమ్ అలాగే ఉన్ టదండి
అదేనండి అన్ని కలయికలు ఉండాలనేసి ఆరు రుచులండి అవును
ఆ
అవునండి మేము కూడా అలాగే అన్ని చేసి అది ఉగాది పచ్చడి చేస్తామండి చేసి ఫస్ట్ మేము మా పూజ గదిలో దేవునికి నైవేద్యంగా పెట్టేసి మేము అందరం ఇక మేమ్ మంచిగ అందరం తీసుకుంటామ అండి మళ్ళీ మా పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళ అందరికి ఉగాది పచ్చడి ఇస్
అవునా అండి మేము కూడా సేమ్ అలానే చేసుకుంటామండి ఇంకా ఎక్స్ట్రా అంటే ఏం కల్పం ఇవి ఆరు రుచులనే కల్ అంటే వాటిని వేస్తామండి ఏసిన తర్వాత అందరికి పంచు పెడతాం కొంచెం గిన్నెలలో ఏసి ఇస్తామండి తర్త మేము కూడా అంటే నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళ అందరు తీసుకున్న తర్వాతనే అందరికి బయట వాళ్ళ కూడా ఇచ్చేస్తామండి తర్వాత ఇంకా పప్పు నానబట్ చేసి మ్మ్ పూరీలు భక్ష్యాలు చేసుకుంటామండి మీరు చేస్తారా అండి భక్ష్యాలు
అవునండి మేమ్ ము కందగడ్డలు తీసుకొస్తామండి వాటితోటి మేము కందగడ్డల తోటి చేసేస్తామండి అవునండి మేము వాటిని పూర్ణాలు అన్ కొంతమంది పూర్ణాలు చేస్తాం పూర్ణాలు పళ్ళ అంటం అ ఆహా చేస్తామండి దాని తర్వాత మళ్ళీ మాకు సాయంత్రము పంచాంగం ఓపన్ చేస్
ఆ రోజు సాయంత్రం నుంచి చేస్తారు కదండి పంచా
అదే అదే సాయంత్రం అండి సాయంత్రం వచ్చేసి పంచాంగం ఓపెన్ చేసి పంచాంగం చూస్తారండి జాతకాలు అంటే ఎట్లా ఉంది సంవత్సరం వర్షం ఎట్లా ఉంది మొత్తం అన్ అంటె వ వాతావరణం ఎట్లా అంటే మనకు పంట పంటకు ఎట్ల ఎట్లా ఉన్నది అనే దానికి వర్షపాతం ఎట్ల ఎంత ఉంది ఆ మ్ ఈ సంవత్సరం మళ్ళీ జ ఇగ అన్ని నా పన్నెండు రాశుల వారు కూడా ఏ రాశి ఎట్ల ఉన్నది అనేసి
అవునా మా దగ్గర కూడా ఆ రోజు టెంపుల్స్ కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఆ మంచిగా ఇంట్లో అంతా సెలబ్రేషన్ చేసుకొని గారెలు పూరీలు భక్ష్యాలు కూడా చేసుకుంటామండి మేము ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ పక్క వాళ్ళు ఉంటే వాళ్ళకూడా ఇస్తామండి
అవునా ఆండి మేము కూడా అలాగేనండి మేము చేసుకుంటాము మళ్ళీ మా మొత్తం మే ఉమ్మడిగా మేమ అందరం అన్నదమ్ములు అందరం అందరు ఒక్కొచోట కలిసి అందరం ఒకటే కాడ పండుగ చేసుకుంటామండి
అవునా
అవునండి తర్వాత మాది అంటే ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది వ్యాయాం ఎంత ఉంది రాజ్య పూజ్యం ఎంత ఉంది అవమానం ఎంత ఉంది అవన్నీ డీటెయిల్స్ పంచాంగంలో చెప్తారు ఆ జాతకం చెప్తారు అన్ని ఎట్లా ఉంది ఏ రాశి వారికి ఎట్లా ఉంది ఈ సంవత్సరం మొత్తం ఎట్లా ఉంది అన్నట్టుగా మొత్తం జాతకాలు చెప్పించుకుంటామండి అవునా అండి మళ్ళీ తర్వాత మేమందరం అ అంటే అందరం ఒకచోట కలిసి మంచిగా మేము మాట్లాడుకొ
ఆ రోజు ఇంకా మేము కూడా నానబెట్టిన పప్పు తోటి ఇప్పుడు పప్పు గారేలు చేస్తాం కదండి ఆ గారెలు చేస్ తం కాబట్టి ఆ నానబెట్టిన పప్పు తోటే మేము స-నైట్ కర్రి అదే చేసుకుంటాం అండి
ఆ మేము కూడా అట్లనే చేసి ఇస్తాంమండి అలా అదే అంటే బబ్బెర పప్పుని నాన పెడతామండి అందులో సగం పప్పుని కర్రీకి చేస్తామండి సగం పప్పుని ఈ గారెలు చేస్తామండి తర్వాత పూర్ణం గారెలు ఆ ఉ అప్పాలు తర్వాత పూరీలు ఇవన్నీ మేమందరం సాయంత్రం టైం మొత్తం అందరం కూర్చొని అరిటాకులల్లో మేము వడ్డించుకొని అం అందరు ఒకటే చోట మంచిగా హాలో
మక్కగారే చేసుకుంటారా అండి ఆ రోజు
అవును చేస్తామండి మక్ మక్క గారెలు కూడా అమ్ముతాము మక్క తెచ్చి మంచిగా మక్క గారెలు చేస్ అమంటీస్
అవునా మేము కూడా చేసుకుంటాం, కానీ ఈ సంవత్సరమే మా దగ్గర మొక్కలు రాలేవండి
ఆ మా సైడ్ వచ్చినాయండి వచ్చే వరకు మేము సగం స్వీట్ గారెలు సగం హాట్ అంటే కారం ఇచ్చేసినవంటి
అ మేము కూడా ప్రతి ఇయర్ చేసుకుంటాం అయితే, ఈసారి అప్పుడు అంటే ఉగాది అప్పుడు రాలేదు అయితే అయి తే నెక్స్ట్ డే వచ్చి గానీ మేం నెక్స్ట్
అవున్
చేసినం
ఆ మాసైడు కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ అల్ రాద్ వచ్చేసాయండి వచ్చే వరకు మే తీస్
ష్ నెక్స్ట్ డే చేస్
అందరం ఒకటేసారి కూర్చుంటామండి మేము మొత్తం ఫ్యామిలీ మో తం కూర్చొని ఏమేమి వంటకాలు చేసినామో అన్ అన్ని ఆ మన ఆకులో అన్ని వడ్డిస్తాం హలో
అవునా ఆ
ఆ వినిపించడం లేదండి హలో
పండే సారి కూచుంటే అద్
ఓకే ఓకే నీ వాయిస్ కూడానిపిస్తుందండి. అయితే మేము అన్ని వంటకాలు అన్నీ వడ్డించి అన్నీ కూడా కొంచెం కొంచెం వడ్డించి అంతా మేము అందరం కూర్చొని మంచిగా హాయిగా తింటామండి ఆ రోజు కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు మొత్తం ఆహ్లాదకరంగా గడుపుతామండి ఆ
అవునా ఇంకేం స ఆ రోజు మీరు ఏమన్నా ఫాస్ టింగ్ ఉంటారా అండి
ఆ ఆ రోజు మేము ఓన్లీ వాడుకోవడానికి వెళ్ళే వరకు మాత్రమే ఉంటామండి వా ఆ వినిపిస్తుందండి
ఆ చెప్పండి
తర్వాత అక్కడ ఫాస్టింగ్ అక్కడనే మేము వదిలేస్తామండి
అవునాని
ట పూజ చేసిన వెంటనే అక్కడ మొక్కిన తర్వాత మేము అందరం ఫాస్టింగ్ వదిలేసి అక్కడ తింటాము
సరే అండి
సరే అండి నమస్కారం అండి
ఓకే ఓకే అండి